ఆ శుభోదయం అండి
కుబూల్ దేమయే బాగున్నార ఆ ఆ తిన్నమండీ మీరు
టి దాగారా
ఎంతిన్నారు.
నేను అన్న ఉదయం నేను సేమియా చేసానండి పాయసం అదే తాగొచ్చాను అన్నమేం తినలే మీరేం తిన్నారండి
ఇ చాయ్ ఇంకా బిస్కెట్ అండి
ఇడ్లి తిన్నారా ఏమో వంట ఎవరు చేసారండి
ఇంట్లో వాళ్ళు చేస్తారండి
ఉ ఏ వంట చేసిందండి మీ అమ్మగారు
ఇడ్లీ ఇంకా సాంబార్ అంతే అండి
ఇడ్లీకి సాబమార్ అండి
మీకు ఇష్టమైన పండుగ ఏంటండి
నాకు ఇష్టమైన పండుగ ఇక అమ్మాయిలాంటేనే బతుకమ్మ బతుకమ్మ అండనీట్ చాలా ఇష్టం అండి మీకు
మాకు నాకు బతుకమ్మ అంటేనే ఇష్టం బతుకమ్మ ఇంకా వినాయక చవితి
ఉ అమ్మా ఉంటేనే వినాయక చవితి అండి వినయకచవితి అంటే మీ గల్లీలో వినాయకుడిని వ పెడతార అండి
ఆ మేమే పెడతామండి అంటే ఓన్లీ
అంటే మీరు పూజలు చేస్తారా మీరు చేస్తారా పూజలు అదేే
మీరు మీ మీరు పెట్టుకోరా దినైకున్ని
అంటే చిన్నప్పుడు పెట్టేదండి మా అమ్మ వాళ్ళ గలీలో ఇ పెద్దగా అయ్యాక ఎవరు పెడతారండి వినాయకుడిని వాళ్ళ వాళ్ళ ఆడుకుంటాారు అంటే మా పక్కన ఒక వినాయ అంటే మా బాబు గుుడితే అంటే మా బాబు వినాయకుడు వరం వల్లనే పుట్టాలండి అట్లా నేను వినాయకుడిని వెళ్దామని చిన్న వినాయకుని వచ్చి మక్కుకున్నాము అయితే అప్పుడు డబ్బులు లేవు మా వినాయకుని పెడదామంటారు ఏమైందంటే మా గల్లీలో వాళ్ళు పెడదామని వినాయకుని తెచ్చిండు సడన్ గా పెట్టమని అన్నమాట ఆ వినాయకుని మాకు ఇచ్చేసిళు ఇచ్చేసేసరికి అది మా ఇంటి పక్కన ఆ చిన్న గుడిచలాకట్టి దిన్ని మా బర్తా అలా కట్టాక అందులో పెట్టాము
ఇంకా ఏం కర్రీ చేసారు మీరు
ఏమా ఏం చేయలేద అదే చెప్పాను కదా కోడిగుడ్ల చారాను
ఉమ్
ఆ అండి
ఇంకా మ ఇప్పుడు సాయ్ నిన్న నై నిన్న నైట్ ఏం చేస్కొని తిన్నారు
నిన్న అంటే ఉదయం వండేనండి పప్పు చారు అదే ఉంది దాన్ని తిన్నాను
హ్మ్మ్ బతుకమ్మ ప్ర త్యేకతనం గురించి చెప్పండి అంటే ఎట్లా మీరు అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా చేస్తారు కదా బతుకమ్మని అంటే పేర్చడం గాని పూజ గాని ఆడడం గాని అట్లా మీ వైపెలా చేస్ తరు
మా దగ్గర ఎలా చేస్తారంటే బతుకమ్మ ఫస్ట్టు బొడ్డమ్మ చేస్తారూ అండి బొడ్డమ్ తొమ్మిది రోజులు అంటే బొడ్డమ్మ అంటే ఆళ్ళకు జల్లి గడ్డ కట్టి దానికి రోజు పూజలు చేసి చేస్తారు అట్లా తొమ్మిది రోజులు చేస్తారండి బొడ్డమ్మ చేసాక చిన్న బతుకమ్మ చేస్తారు చిన్న బతుకమ్మ మళ్ళ అవి తొమ్మిది రోజల రండి బతుకమ్మ ఆడాక మళ్ళ పెద్ద బతుకమ్మ చేసి పెద్ద బతుకమ్మ అంటే సద్దుల బతుకమ్మ సద్దుల బతుకమ్మ రోజు ఉదయాన్న లేచి చి ఇంట్లో అన్న శుద్ద్రం చేసుకొని పూలన్నీ వేస్ చీ అం టే మా దగ్గర పూల్ దొరక కవండి ఇక బయట నుండి కొనుక్ కోసుకుంటాం ఎందుకంటే మా మ్మ్ మా దాంట్నే ఎవళ్ళు తీసుకొచ్చే వాళ్ళుండరు అలా తీసుకొచ్చి బంతి పూలే సాధారణంగా అమ్ముతారు బం చామంతి పూలు అమ్ముతారు అవి కొనుకొచ్చి మా అమ్మ అయినా నేనైనా బతుకమ్మ పేరుస్తామండి మంచిగా అప్పుడు అది పేర్చే వరకు ఏం తినదు ఉపవాసం తోటే పేరవాలి ఆ రోజు నీస్ కూడా ఏమి వండరండి పప్పు అన్నమే ఉం ఉంటాం బతుకమ్మ పేచ్చాక బతుకమ్మ మంచించిగాది తీరుగా పేర్చి దాంట్ల మధ్యలో దేవునికి మొక్కి పసు పు ముద్ద అందరూ దాన్ని గౌరమ్మా అంటారు అట్లా మళ్ళ బతుకమ్మ పేర్చి ఇంకా ఊది బస్సులు ఉంటాయి ఊది బస్సుల తో ముట్టించి దీపం ముట్టించి ఒక దేవతల లెక్క సంద
దగ్గర
ఆ చేసాక పేర్చాక సాయంత్రం తయారయి డప్పు చప్పుల తోటి బతుకమ్మని తీసుకొని వెళ్తారండి పెద్ద చెరుగట్టు కాడికి తీసుకెళ్తారు అక్కడ చెరుగట్టు దగ్గర బతు బతుకమ్మ ఆడుకుంటా అందరిగా పాటలు పాడుకుంటూ డ్యాన్స్ చేస్తారండి మీ దగ్గర ఎట్లా చేస్తారు
అరుద్దర ఇతే ఫస్ట్ బోడ్డామ్మా బోడ్డామ్మా చేసుకొని తొమ్మిది రోజుల ముందు ఆడిన తర్వాత చేసి తా చేసిన తర్వాత బొడ్డెమ్మను అయిపోయిన తర్వాత ఒక టూ త్రీ డేస్ కి చిన్న బతుకమ్మ బతుకమ్మ వస్తాది కదా చిన్న బతుకమ్మ రోజు మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అన్మాట అంటే అందరు ఒకేలాగా రెడీ అయ్యి ఆ ఆడతాము రాత్రి పన్నెండు ఒకటి గంటల వరకు ఆడుతాము ఇంకా తర్వాత నుంచి నవరాత్రి స్టార్ట్ కదా ఇక ఉదయం సాయంత్రం త ప పోచలా వెళ్తాము ఇంకా తర్వాత పెద్ద బతుకమ్మ సర్దుల బతుకమ్మ రోజు ఇంకా గ్రాండ్ గా ఆడుకుంటాం మంచిగా అ ఇంట్లో వాళ్ళు పేరుస్తారు కాబట్టి టి ఇ ఉపవాసం అట్లా ఏమి ఉండము తింటాము ఆ బతుకమ్మను వచ్చే వారం అఅందరూ ఉపవాసమ ఉంటారు కదా
ఆ
ఐదు గంటల వరకు అన్ని రెడీ చేసుకొని ఐదున్నర వరకు అక్కడికి వెళ్ళి అమ్మవారి దగ్గరికి అక్కడ ఇంకా ఆడతాం రాత్రి ఒకటి రెండు అయ్యింది
అమ్మో ఒకటి రెండింటి వరకు ఆడుతూనే ఉంటారు అండి అంతలి అంతనే రాత్రి వరకు ప్రసాధాలు ఏం జేస్ చిత్తరన్నం మీరు
ప్రసాదాలంటే ఇంకా ప్యాలల్ లు పప్పులు చక్కరి అంతే అండి తర్వాత ఏదన్నా చపాతీతో చేస్తారు కదా లడ్డూలు బెల్లం వేసి అది గుడా జేస్తాం ఇంక్ ఎవరిష్టం వారిది మినప్పప్ పు మినపప్పు గాదు పెసరిపప్పు ఇంకా చక్కెర గుడ ఎస్తారు. కదా ప్రసాదం కింద అట్లనే బెల్లం అటుకులు పుట్నాలు బెల్లం. అట్లే ఇస్తాము ఎందుకంటే ప్రసాదాలు ఏమంత స్పెషల్ గా జేయ్యం. ఎందుకంటే ఆడడంలో బతుకమ్మ చేయడంలోనేే సైన్య సమయం గడుస్తది. కాబట్టి ప్రసాదాలు ఏమంతా ఇదే చెయాలి అదే చేయ్యాలని ఏమి ఉండదు.
అప్పలు చేసుకుంటారండి మీరు మీరు అప్
ఆ చేసుకుంటాం పండుగ రోజు జేసుకుంటాం పండక్కి ముందు గుడా జేసుకుంటాం
లేసుకుంటరా అండి
ఆవ్ మురుకులని చెగుల్లులని ఉడప్పలని ఉంటాయి అవి ఏసుకుంటాము సన్నం మురుకులు అలాంటివి వేసుకుంటము ఇంకా
దిండు మడుగుల మొరుగ్ మడుగులు అంటే మడుగులే కదా అండి మడుగులలో సన్న ఇష్టమా లావు ఇష్టమా
సన్నయె అండి సన్నయె కొంచం బాంటై కదా చాయ్లో ఏసుకొని తిన్డానికి
ఉమ్ నా గుడా సా సన్నయె అంటేనే ఇష్టం అండి లావువి నచ్చవు నాకు
ఉమ్ అదే అదే ఈ బతుకమ్మ తరవా ఈ బతు క్కమ్మ కంటే ముందు వినాయక చవితి కాబట్టి వినాయక చవితి రోజు కంటే ఇంకా దాని ముందు జరిగే ప్రిపరేషన్స్ మేము ఎక్కువ ఎంజాయ్ చేస్తాం అనమాట. ఆ నెల ముందు నుంచే నెల ముందు నుంచి ఆ నెల ముందు నుంచే ఏ వినాయకుని తీసుకోవాలి షెడ్ ఎట్ల కట్టాలి. మండపం ఎట్ల కట్టాలి మండపం ఎంత పెద్దగ్ కట్టాలి. అట్లా అట్లా అందరం ఒక దగ్గర ఐకమత్యంగా కూర్చొని ఐకమత్యంగా పని. అని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎవరు ఎంత ఎలా చేస్తారో అంత పనిచ్చి ఇంకా అన్ని ఒకటి చేస్తాం. తర్వాత ఇంకా ఇంకా రేపు గణేష్ చతుర్థి అంటే ఈ రోజు ఆగమం చేస్తాం నైట్ అంటే వినాయకుడిని వినాయక్ ఆ ప్లేస్ దగ్గర నుంచి ఇట్ల ఏదన్న వేకిల్లో పెద్దవి పెద్ద బండిలో తీస్ ఊరేగింపు తీసుకొని ఇంటికి ఇంకా ఇంటికి తీస్ కోస్తాం మొత్తం ఏమంటారు టపాకులు బ్యాంగ్సులు బ్యాండ్ వాటి అన్నితో ఎక్కడైతే గణషడు ఉన్నాడో అక్కడ నుంచి అక్కడి గణేషుడిని మేము ముందే బుక్ చేసుకుంటాం కాబట్టి అక్కడే కొంచెం గణేషుడికి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి అగరబత్తులు ఇచ్చి వచ్చేస్తాం
అంటే వినాయకుడిని హి బాగా పూజలు గుడ్డెస్ రోజు ఒక ప్రసాదం చేస్తారు కదా
ఆ ఉమ్ మీకు బతుకమ్మ కాకుండా ఇంకే పండగ ఇష్టం
అడి వినాయకుడిని చేయి
ఒక్కొక్కరు ఒక్కొక్క ఒకలా చేస్తారు ఒకవేళ పూజ చేపిచుకున్న రోజ అయితే పులిహోర పాయసం దద్దోజనం ఫ్రూట్స్ గానీ ఇంకా ఏదైనా స్వీట్ గాని తెప్పిస్తాం కొబ్బరికాయ మీకుగానీ మీకు బతుకమ్మ పండుగ కాకుండా ఇంకే పండుగ ఇష్టం
ఈ సంక్రాంతికి బానే ఇష్టం ఉంటది
ఉహూ ఏ ఎలా చేస్ ఉత్తర్ మీ సంక్రాంతి
సంక్రాంతి మూడు రోజుల పండగ కదండి సంక్రాంతి ఎట్లా చేస్తామని అంటే ఫస్ట్ ముందు రోజు ఏమో కనుమ వేశాండు ఆహా భోగి వేసారు బోగి వేశాక మధ్యలా సంక్రాంతి తలా చివరికి కనుమ పండుగ చేస్తారండి
ఉహు భోగి రోజు ఏం చేస్తారండి
జు చిన్న పిల్లలకి భోగి పండ్లు పోస్తారంండి అంటే చిన్న పిల్లలు ఎవలు ఎవరు ఉంటరో వాళ్ళ వాళ్ళను మత్తఅయిదుల చేతిల ఐదు తీరులు చాక్లెట్ లు బిస్కెట్లు పువ్వులు ఆ అందుకా ఆ ఏంటి రేగుపళ్ళు అక్షింతలు ఆ చిల్లర డబ్బులు అంటే అ రూపాయ రెండు రూపాయల బిల్లలు అన్ని కలిపి పిల్లల మీద పోసి అంటే ఆశీర్వాదిస్త వాళ్ళని అంటే అట్లా వేసుకుంటే చాలా మంచిదిట అండి. అంటే ఏ ఏ జబ్బులు ఏమి ప్రమాదం అనేది పిల్లలకు రాదని సాంప్రదాయం వెనకనే ఉండొచ్చు సాంప్రదాయం అమాట అలా భోగి రోజు చేస్తారండి మళ్ళీ. సంక్రాంతి రోజు ముగ్గులే వస్తామం ముగ్గులేే ఏదన్నా ఉంటే చికెన్ మ తెచ్చుకొని తింటాము.
ఏ రోజు సంక్రాంతి రోజా కొంతమంది కనుమ రోజు తింటారు కదా
సంక్రాంతి రోజే తింటామండి ఒక్కొక్క ఒకక్కరికి ఒక్కొక్క ఆచారం సంప్రదాయం ఉంటది. మా దాంట్లో సంక్రాంతి రోజే తింటాం అండి. కడమ రోజుగా ఏమిండదండి. కనుమ రోజు కూడా మా దాంట్లే ఆ ఏమి ఉండదు ఎక్కువ. భోగి రోజు సంక్రాంతి మ బాగుంటదండి
బాగా ముొగ్గులు వేసుకోవచ్చు ఆ సరే అండి